ఇలాయ్ మొయ్యాలుతుంద కొంచమే యదువుతున్నా మమ్మీ నువ్వేం జేస్తున్నావు మమ్మీ ఏందుక్ ఏమి ఏమి ఏం జుసున్నవ్ టీవీ ల
పరివార్ స్టార్ మా పరివార్ అవార్డ్
అవునా ఊకవే యూస్తవ్ అన్ని ఇంకేం పన్లేదా నీకు
అవే మంచిగా అనిపితన్నయే సీరియల కంటే
అంతేనా చిన్నార్ పెళ్లి కూతుడొచ్చగా చిన్నార్ పెల్ కూతురు
అది ఇందిలో వతంది గా తెలుగుల అతే బాగుండు
హిందిలా అతేమైతది హింది యూస్తవ్ గద నువ్వు
చూడ బుద్ధి యితలేదు తెలుగులోనే మంచిగుంటయ్ డైలాగ్స్ ఫస్టఫల్ ఇంట్రెస్ట్ లేదు దాని మీద అంతా గనం
ఊ
ఆ
ఆహా ఇంకా ఎం లే ఊయలుగుతున్న చేసినా మాట్లాడినా
అదా
ఆ హానితో మాట్లాడతాను నెక్స్ట్ దీని తర్వాత మాట్లాడతా అద తిన్నంగా మాట్లాడతా అమ్మ బిర్యానీ న ననేే నమ్మున్నావా నవీన గా ద
రా పచ్చుకో పచ్చుకో
మళ్ళ పంపిస్తాం ఇప్పుడేదనాగా మళ్ళ ఎందుకు పంపిస్తాం
అదితే మన ఎస్తున్నా చప్పుడకామా
అంతే అంట మళ్ళీ ఎడ తీసుకురమంటే ఎక్కడ పట్టుకొతడో ఏ పట్టుకతాడ మళ్ ప్లాఫట్ కషన్ అనుకోతున్నా ఉదగా
మా రా అదే కదా బుధవారం నాడు నితినన్న అది ఎంగేజ్మెంట్ ఉన్నది కదా ఆ
ఆ
ఆ రోజు దమ్మంది అంత
సుష్మా రమంటని కాదే శైలా కాదురేపు ఇ నక్న బర్డే ఆరా లక్క కుతురుది ఏయ ఆ మస్ ఎడుతుర్రే ఫుడ్ నాన్స్ పన్నీర్ కర్రీ చికెన్ బిర్యానీ ఇంకేందేందో పెడుతుండంట ఫుడ్ మా బాగా పెడుతుండంట ఎందుకే వేస్ట్ చేయాలి అదే ఎందుకే వేస్ట్ చేయ్యాలి ఫుడ్ రావలంత స్తు అయిపోద్ది కదా అ ఉంటాను
అయితే కూడాత్తా
వో జనా పోదామా జోకా
హ చన
అ ఆ సరే అని చెప్పినా ఏ రాయమైతే
ఎట్లా పోతాడు కార్ లో తీసుపోతు అంటానా మరి
పాల కార్ల పోతుర్ రాహలాన్నతోన త
రాహుల్ అనే ఎట్లా పోదుడో తెలివది అమ్మో నేను రాహులేనితోను పంపుడు అంటే అసలాది
అంటే అన్నది నాతోనట్లా వస్తార మరి అన్నయి
అన్నది రేపు హాస్పిటల్ పోదాము ఫంక్షను పొద్దున్న సాయంత్రం
తెలీదు నాకు
రా అనాది అన్నాడు మరి వాడు
సాయంతరం అయితే పోద్దున్న హాస్పిటల్ పోటాడు అంటానా తీసుకొని పోతాడు అనాడా హాస్పిటల్ కి
అన్నాడు రేపు హాస్పిటల్ పోదాం అంటే రేపు పోగ్రామ్ అంటే రేపు పోగ్రామ్ ఉన్నా సెట్ చేస్తా అని ఏమేమి అన్నాడు కానీ ఇక అమ్మ రాహుల్ అనే మాటలు సిచుషన్ ద గట్ ఉంటాయి మమ్మీ ఆయు
కా ఇందాక మీరు ఆ ఏమంటారు మ ఉయ్యాలది టైట్ అయిందా చి లూజ్ అయి్యందా
ఇట్లా ఈ స్టీల్ హోల్స్ లా ఉన్నాయి చుస్నవా నే అది ఇట్లా ఉంటాయి చెగినట్ ఎట్లా అయింది ఆ ఇ అగవి మమ్మీ అంటాం అన్నయ్య
అవును చూసిన చూస నా
ఎన్ అయినాయి అట్లా
వన్ టూ అయినాయి
ఆ ఏటుకో అంటే చిరిగావి ఇ్యని అంటుండు అన్నయ్య ఏ అవే ఏం చిరుగయ అంటాన చ్చ అదేం క్లాస్చ్చరుగది మమ్మ నడు మార
ఊర్నీ అక్క నిజంగా పైకి వచ్చింది కొద్దిగా ఆ మరి ఎట్లా దగుతాయా
నీక తెగయ అన్నాడు కానీ మరి ఇప్పుడు వాపసు తీసుకుంటున్నాను లేద
సై నాన్న కాలుగుదా
గంతతి
నైన్ హండ్రెడ్ బప్పా అంత అయన హండ్రడ్ పొక్కా అనుకోవాలి
అయితే మాత్ర వ ఉత్తరేగా త త
కిందనే అయందిట్ల మరి
ఉ కింద వేట ఎక్కువ ఉంటాయి కదా పింకు పైన కాదు కదా
మరిగడిగిట్లి తల మాగా మ సారీ మంచి చేయాలిగా
అదే అది స్టీలి ఉన్నాయి రా ఆ వేట్ అయినప్పుడు అది చిరిగింది
అట్లా కాకుండా ఇప్పుడు గ ఇట్లా పైన ఇచ్చింది చూడు రౌండ్ గా స్టీ వాళ్ స్టీల్ ని అట్లా రౌండ్ పెడతే మంచి చూడు క్లాత్ కి కుట్టేసినట్టు కాకుండా చ క్లాత్ కి చుట్టినట్టు పెడతారు చూడలో
అంతా సేమే మమ్మ అవి కింద వేట ఎక్కువలేదునే మనం కూర్చున్న ప్లేస్లా
విను విను తయి నా ఇచ్చిన రీడు ఒకటి స్టిక్ దగ్గర అన్ని తళ దానికి గట్టి పెట్టిండు కౌడ్ దనికినికి ఆ ఆ టైప్లచ్చ రౌండ్ రౌండ్ కిందిస్తే బాగుండట్ల క్లాత్ ఎక్కించినట్టుండి అవునుది ఎప్పుడు విషంద
ఆ సాయంత్రం చూసండు చూసి అన్నాడు అయినా క్లాత్ ఏం జిరగలమ్మా అనుమది
శుద్ధం రోజ లేదో ఎన్ని రోజులు ఉంటారు చూద్దాం ఆ చూసినాక ఇ అదే అదే ఉంటాయి పెద్దే
తర్వాత అనుకుంటాం అది ఏమ ఇ ఉండి రోజులుద ఉండని
ఆ
మరి ఊమ్
ఉ ఇకే ఆ
దోశపిండి పట్టాలే
టూ ఇప్పు వటవా
ఫడతా అ మరి తింటాడా ఏం తెలవది గా
ఆ తింటా అన్నాడుగా
తింటా అన్నాడు కానీ ఏ టైం అది బంగారం లెక్కలేసుకున్నాయి ఆ
ఇప్పుడు ఏందంటే ఆయనకు బంగారం తక్కువ కావాలటనా
లేదు లేదు ఇప్పుడు అవి కొలిసి అళ్ళు లెక్కలు వేస్తారు కదా ట్వంటీ టూ క్యారట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మరి వాళ్ళు ఎక్కలే ఎవరి వాళ్ళ తెలియదు రాహుల్ నగా ఇతే అమ్మో అవి అవి చెప్పిన అర్థం కద అ అదేతే
ఊమ్
హమ్
హ హ హ హా
వీళ్లు ఇచ్చిన బంగారమే అది అమ్మో ఇది కూడా అందు మాట్లాడుకో
ఊ హు హు హూ హు ఇంకా చెప్పాలి నువ్వే
ఇంకా చెప్పాలి ఇంకా
అబ్బా నవ్వుతా అంటే
ఆ
పోతాంటే మంచి నా ఉంది
ఏంగా తీవే ఆగినన్ని రోజులు ఆగని
ఉ
నీ తత్
ఈమె రెండు రోజులకే ఇట్లా అయ్యింది
ఆ ఆయి
అసలు నేను రిటర్న్ ఉంది అనుకున్నా అ
ఏరా
రిటర్న్ లేదు దీనికి
యూ మనం సపరేట్గా గిట్ల ఈ మన అంతకుముందు బుజ్జి అక్కోలా ఇంట్లో ఉండ చూసినావా కట్టేది అట్లా కొనుకున్నాయిపు
అవును నెక్స్ట్ టైమ్ ఉందాం ఇగ ఇన్పది కూడా వద్దు కట్టే ది కొందాం ఇన్పది మలచి మలచి కరాబ్ ఎడ
అదే
కదా
ఆది అదయితే అచ్చు ఇది ఈ రేటుకు
రాజు అమ్మా నాలుగు వేలలో ఎంతో ఉంది అది కూడా ఆహా గది ఎందుకు వస్తది ఆ
బయట అమ్ముతారు కాదురా అవి
ఎంద అ అఇదొందలకు అమ్ముతారా ఎవరన్నా తొమ్మిదోందాలకి
ఇప్పుడు తొమ్మిది వందలు అన్నప్పుడు ఇంకో మూడు నాలుగు వందలు ఎక్కువైనా ఏం గాదు గదరా ఆ
ఆ మళ్ళా ఏమ అనుకున్నావుదాని అది గంత కట్టుకుంటే పది వందలకి ఎక్కడ నేను చూసినా ఆన్లైన్ లో
అవునా
ఆ అవి గూడా రేటేక్కుతూనే ఉన్నయి
సహపటి ఏంత బాగా ఊవకు ఉంటా ఇవ ఉఊత్తగ గఊసరా
నేను బానే ఊతానా
ఓవఫ్ తగ్గుసో కొన్ని రోజులు పని జేత్తది గంతే
ఊ
కొన్రోజుల్ పని జేసిన జాలు
తే
ఉ
ఇంకొక వన్ మినిట్ ఉంది ఇందాక ఫోన్ చేయాల నే చాక్లెట్ అంట బయటకు వచ్చసినడు అప్పటికే ఫోన్ జేసింది నాకు మిస్డ్ కాల్ ఉంది ఫోన్ జేసి రేపు రావే అంటుంది అల్ సుష్మాల్ బైక్ మీతర కావచ్చు చింటూ ఆ అచింది శీర్షక కా ఉనాల మల్ కార్ల బోతర్గవచ్చు
ఉ
పోదరే వక్క రావాల మళ
పొద్దున బొయ్యి సాయంత్రం అచ్చుడే
అఅంతేనా
ఆ అదే చెప్పింది ఫోన్ జేసి ఇ కొంచెం పొద్దున్నే పోవుతాంక రేపు వాకింగ్ వద్దు ఎల్లుండి నుంచి పోదాం రేపు అంతా మచ్చస్తా నేను రారా అదే నువ్వు కూడా ఏంెావు మంచిగా ఫుడ్ ఉంది మంచిగా అది ఉంది ఎందుకు మిస్ చేసుకోవాలి ఎట్లా ఒక ఎట్లా మేనేజ్ చేదురా కార్లా చూసుకుందరా అ అన్నది ల్యాప్టాప్ పెట్టుకోొవచ్చుకుదునీ ఉన్నవి అంటే చూస్తా తనే ఇక అప్పట్లా లేదు కదా
అదేద మరి అంత అత అమ్మనివాసర చాలా కొత్త లో పరిస్ అస్సల అది మొన్ననే ఫుల్ టెన్షన్ పడ్డవ్ తెసా
ఏ నాకు ఇంట్రెస్ అంత దూరం దా ఇక్కడే వేసుకుంటూ పోయేదాన్ని నా ఇక్కడ అవసరం ఏం పోతాం నాకేం జర్నీ చేయాలనిలే
ఐ వత్తే
ఉమ్
మళ్ళ నాలుగు గంటల నుండి అప్పుడు అటు పోవుడే నా అమ్మమ్మ దగ్గరక్
ఆహ్
ఉమ్ మరి అల్లాట ఎంత పని ఇస్కు
ఎల్నా ఇప్పుడికే
హ్మ్ పది నిమిషాలు అయింది కాదరా
ఓకే బాయ్
ఓకే బాయ్